హలో
హలో
వినిపిస్తుందా ఏమైంది మధ్యలో కట్ అయింది
అదే నాకు అర్థం కావట్లా ఏమైందో
అవునా సరేలే ఇప్పుడు రాయించి పేరు రాయించి వచ్చి రావడమేనా వచ్చేస్తారా సాయంత్రానికి
ఆ సాయంత్రానికి వచ్చేస్తారు
అవునా
మ్ మీరేం చేస్త ఆరు
ఏం చేయట్లేదు ఇప్పుడే తిన్నాను ఇలా కూర్చునే ఉన్నాను ఉమ్ ఉమ్ మీ యూట్యూబ్ వీడియోస్ నువ్వు పెట్టావు కదా చూసి సాను అసలు ఎంత బాగా ఉన్నాయి వాయిస్ కూడా ఆ చాలా క్లియర్గా ఉంది స్పష్టంగా ఉంది నీ గొంతు కూడా చాలా స్పష్ట ష్టంగా ఉంది ఆ ఆహా అది వాయిస్ అది గొంతు అది ఎలా ఇచ్చావు మాటలు ఎలా రికార్డ్ చేసావు ఏది ఏ సౌండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏది లేకుండా
అంటే అది ఫోన్ లో రికార్డింగ్ ఉంట టది కదా
ఆ
ఆ ఆ యాప్ తో చేసాను నేను
ఆ రికార్డింగ్ కి నీ నీ గొంతు పెట్టావా ఏంటి అట్లా
ఆ నేనే చెప్పాను అంటే నేనే చెప్పి నేనే మాట్లాడా
అవునా అంటే వేరే వీడియోలు చూ ఆహా వేరే వీడియోలు చూసి నువ్వు కూడా అలా చేసావా అంతేనా సేమ్ వాయిస్ ఇచ్చావు
వేరే వీడియోని కాపి చేయలేదు
ఆ
ఏంటంటే సొంతంగా నేను చాట్ జిపిటి జెమిని వాళ్ళని అడిగి కొంచెం తెలుసుకొని మ్యాట్ టార్ రాసి బుక్లో రాసి చది చదివి చెప్పాను
ఆ అవునా అసలు ఎంత బాగా ఉందో చాలా
అంటే నా సొంతంగా నేను రాసి చేస్తున్నాను వేరే ఒక్క వేరే వాళ్ళ వీడియోను చూసి చేయట్లేదు
ఏ ఎప్పుడు ఏ టైమ్ లో చేస్తున్నావు నైట్ చేస్తున్నావా
కాదు మధ్యాహ్నం ఈ టైంలోనే కాదు కాదు కాదు ఈ టైమ్ లోనే చేస్తాను ఈ సమయంలోనే
ఆహా చాలా
ఈ సమయం అయితే బాగుంటది ఎవరు ఉండరు కదా రాత్రి అయితే కొంచెం గాగుగా ఉండి ఉంటది
ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా నైట్స్ మేము అనుకొని రాత్రి పూట చేస్తున్నారెమో అని మీర్ తిన్నారా
కాదు కాదు కాదు అంటే ఇప్పుడు ఈ టైమ్ లో చేస్తాను ఫస్ట్ టైము ఇదే వాయిస్ అనేది పెట్టుకుంటాను దాన్ తర్వాత ఎడిటింగు అవన్నీ జేస్త నైటే ఎడ్టింగ్లు అవి జేస్తాను అయితే రాత్రి వచ్చేసరికి చదువుకుంటాను మారు పగలు అనేది వర్క్ చేస్తాను ఎండలు బాగున్నాయి కదా హలో హలో హలో హలో